కట్టయిందా మిర్ కట్ చేసిరా
కాలు కట్ అయిపోయింది
అవును ఉహు
ఆ
అదే నేను కూడా హలో హలో అంటున్నా సా వైఫ్ ఇనడతలేదు
నాకూడా వయిస్ సిగ్నల్ ప్రాబ్లమ్ కావచ్చు
ఉ అదే అనుకుంట టీ ఎన్నింటికి తాగుతారు
ఆ
టీ ఎన్నిటికస్తాది మీకు
ఆ ఐదు ఐదు గంటలకు పెడతారు టీ మాకు
మనమే వెళ్ళాలనా వాళ్ళు వస్తార రూమ్ కి
కింద ఉంటది కదా కిచెన్ కింద వెళ్ళాలి మాయి అపార్ట్మెంట్స్ కదా ఇట్లా ఫ్లోర్స్
పైనా
ఆ నేను పైన సెకండ్ ఫ్లోర్ లో ఉంటా
ఉ
అందరు కింది కెళ్ళి ఆ పెడతారు కెటిలల్ల
ఆహా అలా వేసుకుని తాగు
మనమే తీసుకోవాలి పోసుకున్
ఆ ఆహా ఆ ఓ పిల్లల చిందు అందుకే మార్నింగ్ ఎయిటీ కే వెళ్తారు అందుక ఇప్పుడు తర్టీ తరు ఇళ్లకు సిబిఎస్ ఎల్ బస్ అందుకే తొందర వెళ్తారు తొందర వస్తారు
ఆహా
ఆ మీరు ఈ ఇయరే ఉన్నా హాస్టల్లో ఇప్పటి నుండే ఎప్పటి నుండి ఉండ
ఏ లేదు నేను నా ఎయిత్ క్లాస్
అందుకు
అలవాట అయిపోయింది ఇగ హాస్టల్
ఆ అలావాటు అయిపోయింద
క్లాస్ లో ఉంటం కానీ చిన్న పిల్లలే అయవద్దు హా
అవును ఉ చాబిలీ చాబిలీ ఆ ఇంక
ఇంక అల్ అల్లరి చేస్తులు కద
ఆ మా మరది పిల్లలు అది ముగ్గురు ఉన్నారు మరి ఇద్దరు ఇద్గురు చేసిన
అబ్బా ఇంట్లో అఐదు తలనొప్పి రేపుతారు వచ్చి మొత్తం
చిన్న ఇంకో పాప ఉంది ఆమెమె చిన్నయ్యా వన్ అండ్ హాఫ్ వీళ్ళందరూ ఒక దగ్గర కలిసి నాంటే పొద్దున్న అబ్బు భూకంపం వత్తాది సాయంత్రం భూకంప అంతంది అ మాకు రోజు ఆ ఇ వాళ్ళతోటే సరిపోతుంది
అవునవును
అందుకే మధ్యనమె ఖాళీ ఉంటామని చూద్దామ అన్నట్టు చేసే
మరి స్నాక్స్ చేసిర ఏమైనా వాళ్ళకి
మిక్సర్ తెప్పించినాము ఇది వేసిస్తే లు వేసిస్తే తింటది ఉ వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఒక ఆడ బిడ్డ ఫ్యామిలీ మాది పెద్దది అందరు ఒక దగ్గర ఇమ్మమ ఒొ కొద్ది పక్కగా ఉంటాం రెంటి గ జాయింట్ ఫ్యామిలీ
జాయింట్ ఫ్యామిలీ కలిసే ఉంటారు అందరు బాగుంటారా
అవును బానే ఉంటం నేను పెద్ద ఇగ వీళ్ళు ఇద్దరు చిన్న
అవును పెద్దోళ్ళు ఉంటే అందరు బానే ఉంటారు చిన్నళ్ళు కూడా ఫస్ట్ పెద్దోళ్ల నుండే స్టార్ట్ అయితది
ఆ ఆ ఇగ అందుకే ఓకే
మా ఇంట్లో వాళ్లు ఉండది మాది జాయింట్ ఫ్యామిలీ యే కానీ అందరు ఒక్క కాడ ఉన్నప్పుడు చాలా గొడవలు అయినాయి
హు హామ్
పెద్ద మా పెద్ద మమ్మీ వాళ్ళు ఇంకొ పెద్దమ్మల్లు వేరే వేరే ఇంటికి వెళ్ళిపోయే సరికి ఇప్పుడు ఇగ అందరు కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు
ఇప్పుడు ఉంటాందా
గొడవలు ఉండయి ఆ ఇంటి ఒక దగ్గర ఉంటలేరు కదా
ఆహా ఆ ఇగా ఎవరిద్ది వాళ్ళకి సపరేట్ అయింది కదా ఇక మంచిగా ఉంటారు కూడా
ఉం మంచిగా ఉంటారు
ఓార్
అట్లా ఉంటే ఏముందో ఇట్లుంటే ఏముందో అని గొడవలు అయితే గొడవలు
ఆ అది బాగా నింటుంది అట్లా ఉండదు ఉం
మాది ఎట్లా మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు వీళ్ళంతా గొడవ పెట్టుకుంటే మా అన్నయలు మేమందరం ఇక్కడ కూసోని ముచ్చట్లేసుకుంటాం ఆ అందలో మాదేమి ఉండది మా అన్నయ్య పెద్ద పెద్దోడు అంటే మా ఇంట్లో పెద్ద అన్నయ్య ఉంటాడు
ఆ
మా అన్నయకు ట్వంటీ ఫైవ్ దాకా ఉంటది ఏజ్ ఇప్పుడు మా పెద్ద పెద్ద మా పెద్ద మమ్మీ ఎట్లా అంటే లొల్లి స్టార్ట్ చేసేది మా పెద్ద మమ్మీ
ఆహా
వచ్చేదిక ఇగ మాతో మాట్లాడితే అప్పుడు
ఆహా ఆ గొడవనే అయితుందిగా ఎందుకు మాట్లాడాలి అన్నట్టు ఆమెకు ఉంటది
అని తిడుతుది ఎందుకు మాట్లాడాలి నువ్వు వాళ్ళతో అంటే మీరు మీరు కొట్ కొ సాాహుల్ని మమ్మల్నిద విస్తాలని చెప్తాడు అన్నయ్య
పిల్లలు అయితే ఏముండయి కదా
ఆ వాళ్ళందరూ బయట గొడవ పెట్టు కుంటుంటే మేము ఒక రోజు మా నానమ్మ వాళ్ళ ఇంట్లో మేమందరం కూర్చొని ముచ్చట్లేస్ మా నానమ్మ చికెన్ చేస్తే మేము తినుకుంటూ కుచ్చున్నాం
హు హామ్
ఎంగమ్మా పెద్దమ్మ ఇంట్లోకి పోయిన వాళ్ళే మా అన్నయ్య నీ ఫుల్ తిట్టేసింది పాపం
ఆహెయ్ అబ్బా ఈగ అదే ఉంటంది ఈకడి ద్దళ్ళది పిల్లలు కోట్లడుకుంటే చూద్దాం లై వల్ ఎం చేస్తారు పెద్దవాళ్ళు కూడా
ఆ ఈగ అందరు ఒకలాగ ఉండరు కదా
అవును
మా పెద్ద మమ్మీ మీదీకి మాన్నయ్య సీరియస్ అయ్యిండు మీరు ఎన్నన్నా గొడవలు పెట్టుకోండి మే మేము ఇట్లానే ఉంటాం అని చెప్ప
అవును
ఉ
వాళ్ళు ఏమన్న అనుకుంటారు కానీ పిల్లకి ఇప్పటి నుండే చెప్తే వాలు మల్ల పెద్దయ్య దాకా ఓకే అదే ఉంటది మనసులో ఎందుకు
అదే అదే మాకు ఇదంతా ఏం లేదు ఇప్పుడు అందరి పెద్దోళ్ళు అయిపోయలు ఎవరు పట్టించుకోరు వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు లొల్లి పెట్టుకుంటే
ఆహా
మేట్లా వీనం ఈగ
ఆ ఊ హు
ఉ అందరు బానే ఉండ్రు ఇప్పుడు అన్న వాళ్ళళందరు కూడా
ఆ ఇప్పుడు ఓకే ఇగ అత్తంది ఊ
ఉ
ఏ నాకు కూడా ఏండు ఒక దాంత ఒక రెండు విషయాలు అడ్జస్ట్ అయిపో ఐపోతే ఎం కాదు గొడవ ఎందుకు మనుసులు బాధపెట్టాడు ఎందుకు అన్నట్టు నేను కూడా సప్పుడే కుంట ఏమన్నా
ఆవును అట్లందే వుండాలే లాస్ట్ కి మనోళ్ళు మనకే అని బయట వాళ్ళు ఎవ్వరు రార్ అని
అవును అదేతే నిజం కరెక్ట్ ఉ అదేంటడి బయటోల్ ఏంది ఇంకా సంతోషపడతారు అబ్బా వీళ్ళకు మంచిగా ఏయింది అన్నట్టు
ఆ వాళ్ళు అట్లనే చేస్తారు
ఉ కరెక్టే
వలే గుడవలు పెట్టిద్దామని చూస్తారు ఇంకా ఇంట్లో వాళ్లకి
ఆ ఇంక ఒకటి రెండు లేని లేని అని చెప్ప
పెడతారు బయట ఎట్లా ఉంటది మరి వీళ్ళు మంచిగా ఉంటారంటే ఇంక ఇంకా వీలకి ఎదో ఒకటి పెడదాంమన్నట్
పెడతా ఉంటారు ఆ లేనివి లేని ఇంకా ఆన్నీ విషయాలు చూస్త వంట చేసుకుంటా పోతదట ఊ
ఈ అట్లాంటి వాళ్ళకు దూరం గానే ఉండాలే మనం
అవును కానీ సొసైటీలో అయితే ఎక్కువ అదే ఉన్నారు
అవునుఅనువు
ఏ టెన్ ట్వంటీ పర్సెంట్ ఏమో ఇట్లున్నారు కానీ ఆ అదే అదే ఆ ముస్లిమ్స్ కూడా అంతే మేమైతే ముస్లిమ్స్ కాదు ఆ కూడా అంతే ఉన్నారు ఇవి క్యాస్ ఐనా అంతే రైట్ ఒకరుని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు అంట
ఆహా ఆ
ఆ హు రైటే మీకేమి ఇష్టం అంటే డ్యాన్సింగ్ ఏమి ఏది ఎక్కువ ఇష్టం డ్యాన్సేన మ్మ్ ఇంట్లో పెట్టుకుంట
డ్యాన్స్ ఏత్త ఇకు వంట చేసుడు కూడా ఇష్టం ఇంట్లా
ఆహా
ఆ అన్నీ అంటె మా మా మమ్మీ ఎట్లా అంటే ఒక్క దాంట్లో ఉండదు అన్నట్ చూత్తది
ఆహా
అన్నిట్లలో ఇన్వాల్వ్ కావాలే నన్ను మల్టీ టాలెంట్ చేసేసింది ఇంట్లో
ఆ ఇంగ అదే బెస్ట్టు మన ఏది ఒక్కడియాకున్నా
మ్మ ఏమంట అంటే ఈ టీనేజ్లని అన్నిట్లలో ఇన్వాల్వ్ కావాలే ఎంజాయ్ చేయాలే
అవును
మా మమ్మీ ఏ జిమ్ కి వెళ్ళినా వద్దు అని చెప్పదు ఫుల్ సపోర్ట్ ఇంకా డాడీ కూడా అంతే
మ్మ్ హు మంచిగ అప్పుడ ఈడ్చిపెట్టారు అన్నట్టు ఇగ
ఆ ఫీస్ పెట్టిల్లు అంటే చెయ్యాలే
అవును అన్నిట్లా ఉండాలి నాలెడ్జ్ అన్నట్టు అన్నింటిలో పార్టిసిపేట్ చేయ అదే బెస్ట్ మా పాప కూడా అట్లనే అంటది
అట్లనే ఇ సరి అంతే ఇగ యే వాళ్ళు అన్నారు కదా అని నేనే ఏం చెప్పకుండా చేయను ఏదైనా ఉన్ చెప్తా ఇగ
మ్మ్ షేర్ చేసుకుంట ఫ్రీగా ఉంటరు
ఆ ఇది డాడీకి చెప్పపోయినా మమ్మీకి అయితే పక్ క్క చెప్త
అ ఇగ మనకు మమ్మీ అనే కదా క్లోజ్ ఫ్రెండ్ ఇగ
ఆ క్లోజ్ ఫ్రెండ్ మమ్మీ ఏదన్నా అంటే డాడీ కూడా చెప్తా కానీ ఫస్ట్ మనల్ని ఎవళ్ళూ అర్ధం చేసుకుంటారు తొందర మమ్మే చేసుకుంటది
అవును అవును మ్మ్ హు
ఏం మా బాగా ఎంకరేజ్ చెత్తారు వాళ్ళు కూడా
అట్టన మ్మ్ హు మ్మ్ హు
ఎందుకు చెయాలి నువ్వు చెయ్యకు అట్ల ఇట్ల అనేం చెప్పరు కొందరి పేరెంట్స్ ఇట్లాంటివి వాళ్ళకి ఇష్టం ఉన్నా చేయనీయకపోతే బాధపడతారు అసలు
అవును అవును అదైతే నిజమే మళ్ళీ ఇంకా అమ్మాయిలే కన్ అంటే ఇంకా ఫ్రీ ఇడ్చి పెట్టరు బయట అది వద్దు ఇది యద్దు అనుకుంట ఇంగ కండిషన్లో పెడతారు
ఆ అట్లేం లేదు ఈ జనరేషన్ అందరు ఒకే టె అట్లనే చూడాలి అమ్మాయిలాని చూస్తే అ అట్లనే చులుపి కానీ ఎత్తర అందరు
ఏ ఇంకా మ్మ్ సొసైటీలో అయితే ఎక్కువైతే అట్లనే ఉన్నారు ఇంకా బాగా కాలేదు మ్మ్ హు ఏదోతీ అట్లా చేస్తేనే ఇంకా మళ్ళీ బాగా కరాబ్ అవుతది నాకు ఇంత స్ట్రిక్ట్ పెట్టిరు కదా అన్నట్టు
అ అవును అట్లా చేస్తే వాళ్ళకి ఏదో ప్రెజర్ చేసినట్టు అనిపిత్తది కానీ చాలా మంది కి చాలా డ్రీమ్స్ ఉంటాయి పాపం కొంతమందికి అమ్మాయిలకి కూడా ఆ వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళు చెయ్యరు
ఆ అవును
ఉమ్